హలో మేడం
ఆ
హలో
హలో మేడంమ్
మేడ నమస్తే తండి
మేడం చెప్పం బాగున్నాను మేడం
మేడం మీది కబన్ ఉమ్మడి కుటుంబమా లేకుంటే సింగిల్ కుటుంబమా మేడం
మాది సింగిల్ కుటుంబమ మేడం
స్తారండి మీ కుటుంబంలో
మేము ముగ్గురం ఉంటాం నేను మా హస్బెండ్ మా పాప
మేడం ఏం ఈ మధ్య
షిరిడికి వెళ్ళొచ్చామండి మన్నా లాస్ట్ వీక్
ఆ ఏమన్నా రష్గా ఉందండి
చాలా రష్గా ఉంది ఎండలు కూడా బాగా ఉన్నాయి
ఎ ఎలా వెన్నొచ్చారు
వచ్చామండి
ఎ ఎ ఎంత టైం పట్టింది మేడం
అంటే టువెల్వ్ అవర్స్ టైం పట్టిందండి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్ కి రీచ్ అయ్యాము స్టేషన్ నుంచి మన షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళయి బస్సెస్ ఉంటాయి సో ఆ బసెస్ కెసి మేము అక్కడ సాయి ఆశ్రమం అనే ఆ ట్రస్ట్ కి వెళ్ళాము
ఆ ట్రస్ట్ లో అంతా వసతి అంతా ఉచితమైననండి
ఆ వసతి అంతా ఉచితమేనండి ఫుడ్ మనకి ఎలాంటి ఇబ్బంది లే కుండా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఆ వన్ అవర్ కి వన్ అవర్ కి టీవీ ఇస్తారు మనకి చాలా బాగుంటుందండి అక్కడ వెదర్ కూడా చాలా బాగుం ఉంటుంది
దర్శనం ఎంతా టైమ్బటిది మేడం
టూ అవర్స్ టైమ్ పట్టిందండి మామూలు ఫ్రీ దర్ష్ నానికి టూ అవర్స్ టైం పడుతుంది
ఉమ్ దర్శనానికి అయితే ఎక్కువ టైం పెట్టట్లే పట్టడం లేదు ఓన్లీ ప్రయాణం ఒక్కటే ఎక్కువ టైం పడుంది
అవునండి అవునండి ట్వెల్వ్ అవర్స్ టైం పడుతుందండి ప్రయాణానికి
ఫ్యామిలీతో వెళ్ళారా మీరు
ఫ్యామిలీతో వెళ్ళాము
ఇంకా మేడం మీ ఫ్యామిలీ మ్యాటర్ ఏమన్నా తెలుసుకోవచ్చా
చెప్పండి మా హస్బెండ్ వచ్చేసి రల్లో స్టోర్ మేనేజర్ గా చేస్తారండి హైదరాబాద్ లో చేస్తారు
ఆ మీది మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ మేడం
ఆ అవునండి అమ్మ వాళ్ళది ఇండివిజువల్ గానే ఉంటారు అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వరంగల్ కైమాబాద్ లో ఉంటారు
ఓకే మేడం ఎంత మంది అండి పిల్లలు
పిల్లలు ఒకతే పాప అండి నాకు ఒక అక్కయి ఉంది ఆ మా అక్కయ్య గారికి కి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా బావగారు మా అకౌంటెంట్ గా వర్క్ చేస్తారు
మీతో పాటే ఉంటారండి వాళ్ళు
ఆ లేదండి ఇండివిజువల్గానే ఉంటారండి
ఇంకేంటి మేడం విశేషాలు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి టిఫిన్ ఐటమ్స్ లో నాకు దోశ అంటే చాలా ఇష్టం అండి
వంట మీరే ప్రిపేర్ చేస్తారా
అవునండి వంట నేనే చేస్తాను మా ఆయ నాయన గారికి ఆ సాంబార్ అంటే చాలా చాలా ఇష్టము సో సాంబార్ ఎక్కువగా ఇష్టంగా తింటారు డే అవునండి ఎవ్రీ డే కంపల్సరీ మా ఇంట్లో సాంబార్ అనేది ఉంటుంది
పాప ఏం చేస్తుంటారండి
పాప పాపది ఇప్పుడు నైన్ ఇయర్స్ అండి ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ అయిపోయింది పాపది ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కో
మీరు హౌస్ వైఫ్ యేన మేడం
లేదండి వాగ్దేవి కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తానండి
ఓకే ఓకే
ఇప్పుడు వెకేషన్ లో ఉన్నాను ఇంకా టూ డేస్ లో కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది
ఓకే మేడం ఎలా ఉంది టీచింగ్ ఫీల్డ్ మేడం
టీచింగ్ ఫీల్డ్ అంతా బాగుంది మేడం ఇప్పుడు మీ ఇంకా కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవన్నీ వస్తున్నాయి అన్ని నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంది అండ్ కాలజ్ టైమింగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అ అంత ఓకే అండి అంతా బాగుం
స్టూడెంట్స్ తో బాగా మీరు బాగా మింగిల్ అవుతారా
తో కూడా కమ్యూనికేషన్ బాగానే ఉంటాము ఆ స్టూడెంట్స్ కూడా మ ఫ్రెండ్ గానే ఆ ఎనీ ఏదైనా విష ము మమ్మల్ని అడుగుతారు మేము కి షేర్ చేస్తు ఉంటా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా స్టూడెంట్స్ కి ఇస్తూనే ఉంటాము
ఓకే మేడం ఫ్యామిలీ మొత్తం మీ హస్బెండ్ని మీరు చూసుకుంటా ఉంటారా
అవునండి మా హస్బెండ్ వచ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నే ఉం
మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది మేడం
వాళ్ళు ఇద్దరండి ఆ మేము ఇంకా లో చిన్నవాళ్ళము వా మా పెద్దవాళ్ళు వచ్చేసి మా బావ గారు వచ్చేసి అమెరికాలో ఉంటారు ఆ వాళ్ళ ఒక వన్ ఇయర్ అవుతుంది అమెరికా మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంట ఉంటారండి అవునండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఉ అత్తమ్మ హౌస్ వైఫ్ ఇ ఇంట్లోనే ఉంట ఉంటారు ఆహ్ డెలీ య టెంపుల్స్ కి వెళ్ళి వస్తుంటారు బాగా ఏజ్డ్
మా మామయ్య గారు
మావయ్య గారు చనిపోయారండి
ఓకే తన్ తనికి మరి ఎలా అండి ఆలోచించి చెప్దాం
తనకి ఆ వస్తుందండి పెన్షన్ వస్తుంది వస్తుందండి మామయ్య గారి రిటైర్డ్ ఎం అప్లై కదండి సో తనది పెన్షన్ అమౌంట్ వస్తుంది మంత్లీ ట్వంటీ థౌసండ్ అలా వస్తుంది
తన వరకు తను చేసుకో గలుగుతున్నాడా అంటే వండుకోవడం తినడం
ఆ ఇంట్లో వరకు తను చేసుకుంటుంది ద అండి ఆ లేదు ఇ తననికి ఇంకేమన్నా ఇబ్బందిగా ఉంటే మేము వెళ్ళి చూసుకుంటాం
ఇంకా రాడు ఇంకా ఇంకేంటండి కాలేజీ విషయాలు
ఇంకా ఏమున్నాయండి మళ్ళీ మండే నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది రొటీన్ లైఫ్ మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాలి మళ్ళీ
మీకు అద్వి అట్లా ఆ స్టూడెంట్ మీ ఆ
అడ్మిషన్స్ చేయించాలి ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి కదా అకాడమిక్ స్టార్ట్ అవుతుంది సో అడ్మిషన్స్ అనేవి తీసుకోవాలి
దానికి మీకు పర్ హెడ్ అని ఇంత అని దా అండి
పర్ హెడ్ వచ్చేసి ఆ ఉంటుందండి ఒక ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ ఎన్ని అడ్మిషన్స్ చేస్తే అంత మనకి బెనిఫిట్ అనేది వస్తుందండి
ఆ పర్సన్ కొచ్చి కమిషన్ ఉంటుందా
అవునండి కమిషన్ ఉంటుంది
ఉమ్
ఉ మీరేం చేస్తుంటారండి వర్కింగ్ అనే ఎక్కడా అండి
ఆ గవర్నమెంట్ దనీ కి
ఓకే అండి
ఇంకా
చెప్పాలండి మీ ఫేవరే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
పులిహోర మేడం అంటే ఇప్పుడు మీ చూ కలుస్తున్నాను కదా అదే
అంతేనా పులిహోర కల్ పూ తున్నారా
తప్పదుగా మేడం
అంతే మేడమ్ ఓకే
మేడం ఇంక లేదు మేడం రిషన్ డియా టూ మంత్స్
ఓకే ఇంకా చెప్పండి మేడం
మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ కాల్ చేస్తా మేడమ్
సరే ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం